వాలేకు మ సలాం ఈద్ ముబారక్
మీకుకూడా ఈదు ముబారక్
రసాంబారా
ఉం మీకు కూడా ఈద్ ముబారక్ నా ఫోన్ లో అంతే ఉంది అవును అవును
చేమలు బాగా కొమ్మయి
అవునా వే
శిరహురుమా స్వీట్ స్వీట్ మొత్తం
ఎవరిని కాన కాదు అని చెప్పలేము కదా కొంచెం
ఎవరు తీసుకున్నారు మీకు మీరే అడిగి తీసుకుంటున్నారు మక్ దెల్వద్ అండీ
అ ఏం చేస్తున్నడి ఎలా ఎలా అయింది మ ఇది అలా
మంచిగానేయిందండి
అంటే మార్నింగ్ నుంచి చెప్తారా ఎప్పుడు లేసారు లేచిన తర్వాత ఏం చేశారు
మీరు చెప్పండి దాని తర్వాత ఎం చెప్
నేను అడిగాను కదా అడిగిన దానికి ఫష్ సమాధానం చెప్పి ఎవరై దాని తర్వాత క్వశ్చన్ అడుగుతారు
ఇప్పుడు అయితే ఆ ఎట్లా చెప్పాలి అని అర్ధం కావట్లే
మార్నింగ్ ఎప్పుడు లేస్తారు ఎన్ని గం
మార్నింగ ఫైవ్ ఫిఫ్టీన్ కి లేసా నమాజ్ చదువుకున్నా
బ్రష్ గిషూ అజుం ఇజుం ఏం చెయలె
ఆ
డైరెక్ట్ నమాచ లేషి
ఇప్పుడు మొత్తం చెప్పాలి అంటే ఒక్కొక్కొక్క వే ఇ బజు చేసా దాని తర్వాత అంట్లా చెప్పాలంటి
మరి మీకు పది నిమిషాలు కావాలి కదా
ఆ సరి చెప్ప ఫస్ట్ అయితే అలారం పెట్కున్నా ట్వెల్వ్ థర్టీకి నిద్రపోయినా అలారం పెట్ ఉన్న ఫైవ్ ఫిఫ్టీన్ కి
ఓకే
దాని తర్వాత ఫైవ్ ఫిఫ్టీన్ కి లేసినమ్మాన్నయే టైం అడిగిండు అడికిిన తర్వాత ఆయన కూడా లేశారు నేను కూడా లేసాను ఫస్ట్ ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే అలర ముగింది ముగితే టైం ఎంత అయింది అని మాయ అడిగారు దాని తర్వాత ఫైవ్ ఫిఫ్టీగా తే అని పది నిమిషం తర్వాత లేసారు దాని తర్వాత నేను లేసాం ఫ్రెష్ అయినాం ఫ్రెష్ అయ్య మళ్ళ బయటికి వెళ్దాం బ్రెష్ చేసాం ఇద్దరం రజులు చేసుకున్నాం అది నా ఆస్ చేసినాం
అంటే ఇంట్లోనే చదివిందా మీ ఇద్దరు కలిసి
ఆ ఇద్దర్ అంటే మా ఆయన మజీద్కు వెళ్ళారు
ఉ
లేడీస్ సింట్లా ఉం దాని తర్వాత నమాస్ అయిపోయినా ఇంకా ఆయనా వచ్చి వస్తుపోయారు మస్తు నిద్రపోయరు నేను మొత్తం బయటి మొత్తం ఒడిసిన ఒడిసిన తర్వాత మొత్తం లోపల ఒడిసిన మొత్తం ఆ వాటర్ తోని మొత్తం వాష్ చేసిన బయట ఈ సైడ్ వా సైడ్ రెండు సైడ్లు మాయి పెద్దగున్నది మొత్తం వాటర్ తోని వాష్ చేసా దాని తర్వాత లోపట్ల మనల ఉడిసి మొత్తం నిద్రపోణన్ని బేషిట్లానీ లేపా ఇప్పుడు దానికి ఏమంటారు మంచం ఉంటాయి కదా ఫోర్ దాంట ఏమంటారు మంచంని దానిలో అల్లుతారు కదా
కలుతార
అంటే ఆ మంచం అ లేపి అంటే ఇప్పుడు నవ్వారంటారు కదా చేసా మీకు ఏమంటారు దానికి ఆ లేపి బయట తక్కినా అలా ఊసిన ఊసిన తర్వాత పోచా చేసిన క్లీనింగ్ మొత్తం దాని తర్వాత ఒక క్లాత్ వేసి దాం కొంచం నీట్గా ఏమంటారు
మొత్తానికి మొత్తానికి క్లీన్ చేశిండ్రు ఇల్లు మొత్తం డ్డం చేశిరు
ఆ సుపెం చేశినాం దాని తర్వాత
మీరు ఒక్కరే చేసిండ్రా ఇంకెవరు లేరా
ఉన్నరరు గని వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటు
అంటే పని డివైడ్ చేసుకున్నారా
ఏ వాడ అంటే వాళ్ళది వాళ్ళది సరిపోలే
నేను అదే అంటున్నా అండి అవుతు అంటే కడిగి శుభ్రం చేశే పని మీది వంట పని ఇంకొకరిది ఇంకో పని ఇంకొకరి అట్లా అట్లా డివై అదే అమ్మా అదే అంటున్నా నేను ఒక్కొక్క పని ఒక్కొక్కరి డివైడ్ జేస్ న్న
ఒక్క పని ఏమంటే ఏం లేదు వాళ్ళు వదిన ఉన్నది లేసింది పేస్ చేసుకున్నది అక్కడికే వాళ్ళది మొత్తం అయిపోయింది
అంటే బేజ్ చేసుకుంటేనే అయిపోయిందా
లేట్ లేస్తే లేట్ అయిపోతుంది నేను మొత్తం వాష్ చేసినాక ఊడిచినాక మొంట అటు ఇట్ అయినాక ఆమె లేసింది బ్రష్ చేసుకుంట గంట బ్రష్ చేస్తుంది మొత్తం చె చెప్పాలా మీకు ప్రశ్నలు కూడా ఆ మీకు అవసరమా చెప్తే వినండి అ అంతే కోపం తెచ్చి పెారు తిన్న కోపం కూడా చెప్పొద్దు అంటన్నారు మీరు కోపం తెచ్చి అనుకున్నారు ద దరవాజేసిన మళ మా అత్తమ్మకి మొత్తం బోల్డు దుమ్మింది దాని తర్వాత మా అత్తమ్మకి వేడు నీళ్ళ పెట్టిన గీజర్ కాదు వాటర్ హీటర్ హలో వాయిస్ రావట్లే హలో హలో అవట్లే ఆ ఇప్పుడు వచ్చ మ బోల్జషి నరు మ వాటర్ అనే పెట్టేశి న నమా ఫస్ట్యిపోయింది వందడది ఈ మాదిరి
లేదు ఈద్ నమాజ్ చెయ్యరా
ఆ ఆ దాని తర్వాత మీరు చెప్పే ఫాస్ట్ ఫట్ నుంచి మొత్తం చెప్పండి అంటే నేను ఆ ఒక ఒకక్కటి చెప్తున్నా
అంటే మీరు కూడా మాట్లాడాలి నేను కూడా మాట్లాడాలి కదా మీరు ఒక్కరే మాట్లాడుకుంటూ పోతే కన్సిడర్ చెయరు వాళ్ళు మీరు
ఆ సరే చెప్ప ఆడుదండి.
ఈనల్మస్తే ఎవరుచదివించుండ్రు ఈ యో ఈల్లు ఈళ్ళునమాస్
ఆ వాయసు కొంచెం పెంచండి మళ్ళీ
ఈద్ నమాజ్ ఎవరు చదివించిండ్రు ఇప్పుడు మామూలుగా మగవాళ్ళకైతే తెఇమామ్
మా దాంట్లో ఏం లేదు అ ఇట్లా ఎవరు వాళ్ళే చదువుకుంటారు.
లేడీస్ వి ఎవరిది వాళ్ళే చదువుకుంటారా
తే కల్సి
లేదండి లేడీస్ ఎవరిది వాళ్ళే చదువుకుంటారా నా నాది వినండి కదా
ఆ చెప్పండి వినపడత లేదు మీది ఇప్పుడు మంచి
లే లేడీస్ ఎవరిది వాళ్ళే చదువు నేను మాట్లాడినప్పుడు మీరు సైలెంట్ ఉండండి.
అవునుగాని ఇప్పుడు చుమాట్లాడు చుడు ఇప్పుడు క్లియర్ గ వాయిస్ వచ్చింది
ఈ ఇప్పుడు వస్తుందా వాయిసు
ఆ ఇప్పుడు క్లియర్ గా వస్తుంది ఇ
అంటే లేడీస్ కి ఎవరిది వాళ్ళే చదువుకుంటారా
ఆ ఎవరి వాళ్ళే చదువుకుంటారు
మరి అందరు గ్యాదర్ గారా ఒక ఒక కాడ గ్యాదర్ గారా అంటే ఎవరింట్లో వాళ్ళే చదువుకుంటారా
ఆహా ఒక్కోసారి గ్యాదర్ అయితాం కాకపోతే ఇప్పుడు మా జెస్స్. కి అయితే ముల్సబ అని అక్కడ ఈద్గాల చదువుకుంటారు.
ఆ జెన్సుది తెలుసు అండి జెన్సుది తెలుసు కాకపోతే అయితేఅంటే లేడీస్ అంటే మీరు అట్టిగా గ్యాదర్ అయితారు కాకపోతే ఎవరింట్లో వాళ్ళు చదువుకోచ్చు కదా
ఆ చదువు అట్లా కూడా చదువుకోవచ్చు కానీ మాది పెద్ద ఫ్యామిలీ చెప్పిన పెద్ద ఫ్యామిలీ కదా అట్లా కాదు. ఒకసారి మొత్తం గ్యాదర్ అయ్యి పెద్ద గార్లి జ వేసుకొని జాన్ని మాది వేసుకొని అందరు గ్యాదర్ అయ్యి ఒకసారి నిల్చబడి ఎవరు వాళ్ళు సదుకుంటారు
ఓహో అవునా అండి ఆ నమాజ్ అయిన తర్వాత ఇగ అక్కడే అందరు కలుస్తారేమో ఇగ
అన్నమాదినక కలుస్తాం పెద్దగసుభాకాంక్షలుగా చెప్పుకుంటాం
పెద్ద వాళ్ళ దీవెనెలు తీసుకుంటారేమో
ఆ తీసుకుంటాం
మ్ ఇంకా అండి మరి వంట వంటలో ఏం స్పెషల్ వండిండ్రు ఇవాళ వంట మీ అత్తమ్మది కద
అమ్మ అత్తమ్మా చేసింది అంతసెక్షన్ అత్తమ్మ అదెఎస్పెషల్ అయితే చె ఎప్పటికి మ అత్తమ్మ దే ఎవలైతే మత్తం అదే ఇంకా పడనగాతే పక్క మాత్ మధ కాకపోతే హెల్ప్ చేస్తాం కటింగ్ వట్టి చెతాము ఇప్పుడు బియ్యం దోడం అట్లా ఇట్లా
అవును కాని ఇవ్వల్ ఇవ మ నను రు మ
బగారా చికెన్ దాల్చా సిరుకుర్మ మా ఇంట్లో అంద ఇట్లో అది ఉంటది ఇవాళ కాకపోతే బిర్యానీ చేసుకుంటున్నాం గానీ పర్సునేే చేసుకున్నాం అందుకే చేయట్లేదు
పరశుమ అంటే ఏందండి
ఆ పర్సంట మీకు ఎట్లా చెప్పాలి
మొన్నానా
ఆ అట్లే అంకోండి
మొన్ననే చేసుకున్నారా
ఆ అందుకెచేస్త కోలే మే ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళు మా అత్తమ్మ వేరత్తమ్మ వాళ్ళు వస్తే చేస్తాం బిర్యాన్ని అందుకే ఇవాళ చేయట్లేదు
ఎప్పుడుొస్తానండి వాళ్ళు
వాళ్ళయితే ఇప్పుడు రావాలి ఇంకా రాలే
ఎయల్ నమస్కార
ఎందుకు రావకూడదా మీకనా అభతారమా
ఆ అట్లా కాదు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ అత్తమ్మారు వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళకు ఉండదు
పోజ నుంచి సాయంత్రం వరకు అద పని చేసుకుంటారు దాని తర్వాత ఎక్కు వస్తారు
ఓకే
ఇప్పుడు మా ఆయన అదినే ఉంది కాదా ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి పోయింది
సరే అండి మీతో మాట్లాడి నాకు చాలా మంచిగా అనిపించిందండి
స అజపో